హలో
హలో
అలో ఎలా ఉన్నావ్
ఆ బాన్నారా నువ్వు బాఉన్నావా
మ్ నేనైతే బానే ఉన్నార ను ఏం చె
ఇప్పుడే కొంచెం చవు చదువు
కొంచెం చవు చదువు ఈ రోజు కోస కాస్త టైం ఫ్రీ దొరికింది కాబట్టి ఫోన్ జేసా
అ అవును నిజంగా చాలా చాలా రోజులైంది
నిజమే ర చాలా రోజులు అయింది మాట్లాడి
అవునవును
మీ ఇంట్లో అందరు బాన్నారా
ఆ అందరు బాఉన్నారు
మా దగ్గర కూడ అందరు బానే ఉన్నారు
అవునా
ఉదయం ఎంత గంటలకి లేస్తావు నువ్వు
నేనా
మ్
నేను లేచిన తర్వాత కొద్దిసేపు వ్యాయాం చేస్తా
నేను సాధారణంగా ఆరు గంటలకలలేస్తా
అవునా ఇంగ్ తర్వాత రెడీ అయి ఫ్రెష్ అవుతా
ఉ లేచిన తర్వాత నేను వాకింగ్ అలా చేస్తా ఆ తర్వాత రెడీ అయ్యి చదువుకుంటా
నువ్వా నేను కూడా ఉదయాన్నే పొద్దునెట్టేసి చదువు కొంచెం చదువుకొని వ వ్యాయామం చేసి చదువుకుంటా కొంసేబు
ఉ అదే నిజానికి ఉదయాన్న జదిదితే బాగా గుర్తుంటుందంట
అవునవును
మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా ఊ మీ దగ్గర కూడా ఇలా చేస్తార అంతా
ఏంటి
డైలీ మార్నింగ్ లేచి
ఆ చేస్తరు న నీన్ నువ్వు చేస్ కోవాలా డైలీ
అవున్ చేస్తాం
అంటే ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ తీసుకుంటావు గదా నువ్వు
ఉ చేసుకుంటున్నాం అయితే వల వస్తే చదువుల వల్ల ఒత్తిడి కాస్త పెరిగినట్టు ఉంది అంతే
అవునవునా నేను మార్నింగ్ మార్నింగే లేచి చదువుకో కొంచెం చ్చినా రోజువారి అవన్నీ చేసుకొని తర్వాత చదువుకుంటా
ఉ అయినా టైం మేనేజ్మెంట్ చేస్తే సరిపోతుందిలే
అవును మనోజ్ కొంచెం చదువులో కొంచెం వెన కబడి ఉన్న చదువుకోవాలి లేకపోతే డైలి డైలీ మార్నింగ్ లేచి
ఓహో స్కూల్ లేదా కాలేజీలో ఏం జేస్తావ్ అసలు
నేనా
ఒ
మార్నింగే ఎళ్తా కాన్ ఫ్రెష్షయ్యి వెళ్ళి రడి అయ్యి రేడి అయ్యి తినేసి ఊమ్ ఎల్తా కాలేజి కెళ్తా క్లాసెస్ ఉంటే క్లాసెస్ వింటా గేమ్స్ పిరిడ్ ఉం ఉంటే గేమ్స్ క్రీకెట్ ఆడుకుంటా
ఒహొ
ఆ
అలాగే నీలాగే వెళ్ళి వస్తాను తర్వాత ఇంటికొచ్చాక కొద్దిగా సేపు విశ్రాంతి తీసుకుంటాను తర్వాత మళ్ళీ హోం వర్క్ అసైన్మెంట్ పూర్తి చేస్తా
అవునా నేన్ మంతే ఈవ్నింగ్ వచ్చి కొంచెం స్లో ఆడుకొని అప్పుడు చదువుకుంటా ఫ్రెష్ అయ్యి జదువుకుంటా
అహ సాయంత్రం కాస్త ఆటలు ఆడితే మనిషికి ఫ్రెష్గా ఉంటుంది గదా
అవును అందుకనే ఆడుకొని కొంచెం ఫిట్ గా ఉంటాం కదా అని ఆడుకుంంటడా ఎనర్జ ఇంకా ఉంటాంది కదా అని ఆడుకుంటాం ఎమన్నా
ఆ అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ కూడా ఆడతా
అవునా నేను కూడా క్రికెట్ చూస్తా బాగా చూస్తా క్రికెట్ నేను కబడి బాగా అడతా
ఆఓహా పడుగల విషయానికి వస్తే నాకు కా చాలా ఇష్టమైనంది సంక్రాంతి
నీకా నాకు కూడా ఉగాది నాకు ఇష్టం
ఆ సమయంలో గ్రామాల్లో జరిగే సందడి వేరే లెవెల్లో ఉంటుంది
అవునవును చాలా బాగా చేస్తారు
అందరుూ రంగులు పిండి వంటలు చాలా బాగుంటాయి
అవును ఇంట్లో చేస్తార అలా
ఆ
ఇంట్లో చేస్త మీ ఇంట్లో చేస్తారా అలా
చేస్తారు కుటుంబం మొత్తం కలిసి ఉంటాం కదా ఆనందంగా చేసుకుంటాం
ఆ అవునవును అంటే ెలీ ఇప్పు మార్నింగ్ లోచ్చి మా ఇంట్లో కూడా సేమ్ అలానే మా ఇంట్లో మార్నింగే లేస్తాం అందరికి వచ్చి ఇన్ని ఇంట్లో వాళ్ళందరూ లేచి ఫ్రెష్ అయ్యి స్నానం సి ఎంత అప్పుడు దేవుని దేవుడు దేవుడు దేవుడికి పూజలు చేస్తూ తర్వాత పూజలుసిన తర్వాత పిండింటలు తయారు చేసిిన కూర్చుంటారు అందరుూ పిండిలో వాళ్ళు
కొత్త బట్టలు వేసుకుంటారు ఆ పండగల టై లో
ఆ వేసుకుంటాం మంచి మంచి ట్రస్ వేసుకుంటాం
అదే మనం చిన్నప్పుడు చాలా కొత్త పాటలు పడే వాళ్ళు
ఆ నువ్వ ఎక్కడున్నా ఇప్పుడు
నేను ఊర్లోనే ఉన్నా చాలా రోజులయింది
ఆ
పచ్చి
అవును అవునవును
నువ్వెక్కడున్నావ్
నేను ఇంట్లో ఉన్నా వేరే వేరే ఊర్లో ఉన్నా
దసరా సమయం దసరాకు వస్తున్నావా దసరా సమయంకి
ఆ వస్తా అప్పుడు
అదే దసరా సమెలో బాగా చాలా బాగా జరుగుతుంది
అక్కడ ఊర్లో కదా
ఆ
ఆ వస్తా అలా అయితే వస్తా మంచి తరుతా అంటే వస్తా
సరే ఉంటా కొద్దిగా పని ఉంది తర్వాత చేస్తా
ఓకే ఓకే ఓకే సరే బాయ్ రా